హలో హలో హలో
ఆ
ఆ
ఆ
హలో
ఆ చెప్పు
అ
చెప్పు
చప్పాలి
ఏమన్నా
నాకు ఎగ్జామ్స్ అంటేనే భయం పుట్టేస్తాంది లోపల పాస్ అయితానంటవ ఈసారి కూడా ఉమ్
అవుతావు
అంటే నేను బుక్లే చదవట్లేదు. అందుకే భయంగా ఉంది కానీ ఒక్కసారి హ్
మళ్లీ చూస్త ఒకసారి ఎక్సామ్ డేట్ ఇంకా వదల్లా
పోతున్నాడు.
వర్క్ టైం పెట్టమను నేను చూస్తా.
లేదు కాస్మటిక్స్ ఆ
నాకు బెట్లే మళ్లీ చూస్తా నేను ఒక్కసారి. ఆ
హ్ సరే ఈసారి కూడా పాస్ అయిపోతే ఇంకా ఒక్క బీబీవీకి ఒక్కటి ఉంటాది. ఇగ ఇదిపోయి ఒకవేళ అదిపోయిందనుకో అప్పుడు వేస్ట్ అవుతుంది మా నాన్న తిడతాడు. అప్పుడు నేను నీకు చెప్పడం మర్చిపోయా నేను చెప్త చెప్దామని అనుకుంటా ఉంటి. నువ్వు అన్నావ్ కదా మా ఇంట్లో సిచ్యువేషన్ అన్ని మిద్దుతున్నా అని.
ఆ
అడేం లేదు మా అమ్మ, మా నాన్నకి మా నాన్న లక్షాడెబ్బైవేలు వేరే వాళ్ళకి ఇచ్చాడు.
ఆ
న్నాయికదా
ఆ ఆ
గోరు పిల్లలు లక్ష డెబ్బై వేలు పోయినాయి
ఆ
వాళ్ళు తీసుకున్నారు ఒక మనిషి వస్తారు కదా
అవునవునులే
తీసుకున్నారంటే ఆ మనిషి ఏంటంటే తీసుకొని మామ్మ వద్దనిందు వాళ్ళు ఇస్తారో ఈరు ఎందుకు లేద తెలిని వాళ్ళకి అని
ఆ
వద్దు అంటే ఏ ముందులే ఇస్తారులే అని చెప్పి మమతో గ పడి మరీ ఇచ్చాడంట అమ్మాడంట వాళ్ళకి అట్లా అమ్మి నెల అయిపోయింది హలో నెల అయిపోయింది లక్షా డెబ్బై వయ సొమ్ము లెక్క రావాలా వాళ్ళ మనుషులు లేరంట ఆయన లేడంటే వెళ్ళిపోడంట అక్కడ బెంగళూరుకు ఎక్కడిపోతా లేదు ఇప్పుడు ఆ లెక్క ఎవరిస్తారు అనేది అర్థం కా అట్లా
అ కో రూపాయలు తీసుకు వెళ్డిపోయారుళా
గొర్ర పిల్లలు అమ్ముకొని ఆ లెక్కని తీసుకొని వెళ్ళిపోయాడు ఉమ్
అక్కటి అసలు మీరు అన్న తెలిసి తెలియకుంటా వాళ్ళగా
ఇస్తారని చెప్పే అమ్ అమ్ నమ్మకంగా ఇస్తాం కదా
నమ్మకంగా మరి మొనం పోవాలి కదా ఉరటపోతే ఎంతైనా అంతే దానిక
పోున ఇప్పుడు అమ్మడం అంటే ఇప్పుడు వస్తారు ఇంటి ముందరికి మేము ఇంత లెక్క తీసుకుంటారున్నాము ఇంకా కొంచెం లెక్క ప రెండు వేలు మూడు వేలు ఎక్కువగా తీసుకుంటారు అంటారు అప్పుడు అమ్ముతాం కదా అంటే అంటే పది వేలు ఇరవై వేలు అంటే అప్పుడప్పుడు కాబట్టి నీకు అడ్వాన్స్గా ఒక వంద చేతి రూపాయల్లో పెట్టి మళ్ళీ అంత పెద్ద అమౌంట్ ఓకే సాగిస్తాము అబాబ మాకు అంటారు కదా
నా దేవుడు ఒక్కరు ఒక మొత్తం డబ్బులు మొత్తం తీసుకొని అప్పుకి తీసుకెళపో అని చెప్తారు
హ మా సైడు ఇట్లే చేస్తారు పున్న కొంతమంది మా నాన్న ఎట్లా చేస్తాడు మెయిన్
సం సగం పారుకు ననుక
సగం కూడా ఇయలేదు రూపాయి కూడా ఇవ్వలేదంట మనానికి ఇప్పుడు లక్ష డెబ్బై వేలు రావాలి రూపాయిగురు రాలేదు అది ఇచ్చిన రోజులు అవుతని తెలుసా వన్ మంత్ అవుత అంత ఇట్లా చేసి వన్ మంత్ నుంచి ఇస్తారు ఇస్తారని కాసుకోనున్నారు ఇప్పుడుకీ కూడా ఇవ్వలేదంట నా ఫీస్ కూడా నేను సగమే ఫీస్ కట్టను ఇంకా పన్నెండు వేరు బాలన్స్ అంది
ఎద ఎకరాల ఎర ఎలా
పన్నెండు వేలు
హా
నేను చెప్పా నాకు హార్టికెట్టై టైమికి ఇబ్బంది పెడతారు ఈవ్వరు ఇన్ రోలాంటే ఇదే ఉన్నా కాబటి ఇస్తారు
ఓ
ఇంకా వెళ్ళిపోయేటప్పుడు కదా ఎందుకు ఇస్తారు ఇంకా ఇవ్వరు అని చెప్పం ఇస్తారా ఇవరా
కా ఇష్టం స్ర్స్తర్ మక్సిమం కొంచం అౌంట్ ఎ కండి
నాది ఉండేది బ్యాలెన్స్టోల్ టౌసన్ అడక్క
తౌ ఒక ఫైవ్ థౌసండ్ అట్ కడతాన్నా ఇస్తారు
అది ఉండేదే ట్వల్ తౌజండ్ బ్యాలెన్స్ మళ్ళీ ట్వెల్వ్ తౌజండ్ కడితంది ఏముంటుంది
ఒకైవ్ౌజం అ కడా అంట తర్వాత ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ ఆట కడతాన ఎమ్ ఐ ఎమ్ ఐ సర్టిఫికేట్ తీసుకోబోయేటప్పటికి కర్డతానన్న ఒప్పుకుంటావ్
చన్లేదు ఇంక ఇక్కడి నుంచి వెళిపోతా కదా వెేకేట్ చేసి అప్పులోపు కడదాంలే అన్నాడు
అ
అ ఆ
ఆ అప్పుడు ప్లతోటి ఏటోగాట చూస్తాను కడదాంలే అన్నాడు ఇంకా లెక్క రాలేదు అంటే ఇంట్లో మొగుడు పెళ్లాలు కొట్లాడతారు కదా ఇంగా
అవులయింగా
ఉ మా నాన్నేం మా అమ్మ మీద అరుస్తాంట మీ అమ్మ ఆడికి పోనీదు తిరిగితే ఏమన్నా బజార్లో అన్న చెప్తరుస్తది అదేఇది అనరస్త అన్నాడు మ్.. సర్లే ఇంకా ఇంక వాళ్ళ డబ్బులు ఎప్ ప్పుడు ఇస్తారో చు మాకు ఇంకా తీరుతాయో లేదో అర్థం కాక ముందుగానే ముదులే చ ఒకప్పుడు ఒక ఆయన ఇట్ట చేసి ఇట్లా రోడ్ మీద ఈడ్చేసినాడు ఇప్పుడిప్పుడు బాగుంది అనుకున్నప్పుడు మళ్ళీ ఇట్టనే జరిగింది ఎ హాలో హాలో హాలో